అయిడి
బాగున్నారా
బాగున్ననండి మీర ఎలా ఉన్నారు
బాగున్నామండి
కొంచెం గ్యాస్ ఫామ్ అయింది నాకు దాని గురించి కొంచెం హెల్త్ బాగోలేదు టైట్గా బ్లోటింగ్ లాగా అలా అనిపిస్తుంది ఆ లేదు లేదు అయ్యో అదేం లేదు అదేం లేదు జనరల్ గా చెప్తున్నాను
అదే
తేపాను మీకు సౌండ్ వినిపించిందేమో అని
ఆహా
ఆ ఈనో వద్దండి ఈనో కంటే మీరు వాము ఉంటది కదా ఒక కొంచెం ఒక టీ స్ పన్వామ్నమిలితే అది కాని సోంపు కాని ఒక కొంచెం ఒక టీ స్పూన్ అంతా నమిలర్ అనుకోండి
ఆ
ఉ బాగుంటది
కొంచ సెట్ అవుతుది అనుకుంటే కొంచెం
ఆ సేపు చాలా వరకు ఓకే కొంచెం పర్లేదు మెడిసిన్స్ కంటే మనం ఇట్ల వెళ్ళిపోతే
అవునండి అవును ఊకే మెడిసిన్స్ యూస్
హ్మ్ మ్మ్ చాలా అండ్ మనకు కే నెగిటివ్ గా మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ రావాలి
అవునండి ఏ మెడిసిన్ యూజ్ చేసిన ఆ ఏ మెడిసిన్ యూజ చేసిన నా కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే కన్ ఫామ్ గా ఉంటుంది
హ్మ్ అవును కొన్ని డేస్ కి మన బాడీ ఆ మెడిసిన్ కి రియాక్ట్ అవ్వడమే మానేస్తుందట
అవునంట అవును ఇంక అవి వేసుకున్నా పని చేయదు అవును
హ్మ్ అవునండి ఇంకా
అయిందా అండి వంట
ఆ వంట అయిపోయిందండి మీది
హ్మ్ అయిపోయింది ఎక్కువ హోమ్లీ ఫుడ్డే ప్రిపేర్ చేస్తారా అండి
ఆ ఎక్కువ హోమ్లీ ఫుడ్డే అండి వెరీ రేర్ బయట నుంచి ఎప్పుడైనా హెల్త్ బా లేనప్పుడు అ అట్లా మా హస్బెండ్ అసలు బైట్ ఫుడ్ యాక్సెప్ట్ చెయ్యరు
హజ్బెండ్ కూడా అంతే బైటి ఫుడ్ అయితే అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు
అవును ఈ మధ్య మనం టీవీ లో హ్మ్ చూస్తున్నాం గ న్యూస్ ఛానల్స్ లో హోటల్స్ లో ఫీజర్స్ లోఎక్ ఎక్కువ ఎక్కువ నాన్ వెజ్ అట్లా స్టోరేజ్ చేసి అమ్మో అవి చూసాక ఇం ఇంకా అవి చూసాక కూడా తెచ్చుకున్నామంటే ఇంక అంతే
అవునండి అవును
ఇంకా బెటరు మనక ఓకే
హ్మ్ మ్మ్
మనకు ఇంకా నచ్చింది ఇంకా అంత ఎక్కువగా తినాలి అని అనిపిస్తే ఐ మీన్ బయట ఫుడ్ ఏద అట్లా తినాలనిపిస్తే ఇప్పుడు ఒక యాప్ లో చెఫ్లు కూడా దొరుకుతున్నారండి చెఫ్ బుక్ చేసుకు టే ఇంటికొచ్చి వాళ్ళు కుక్ చేసి వెళ్ళిపోతున్నారు
అవునా
ఒక మెనూ ఇస్తారు మనం ఇయొచ్చు యా మనకు బయట ఫు ఫుడ్ తిన్నట్టుంటది కొంచెం ఎక్కువ మంది ఇంట్లో వచ్చారనుకోండి చిన్న చిన్న గ్యాదరింగ్స్ అవుతాయి కదా చిన్న చిన్న పార్టీస్ అయినప్పుడు సో మ ఆ చిన్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఆ ఇంక మనం హ్యాపీ గా మన మన పనిలో ఉన్నా వాళ్ళు అక్కడ చేసేస్తారు
అంతే వాళ్ళ కావల్సినవి అన్ని అందుబాటులో పెట్టేసేసి మనం ఇంక రెడీ అయిపోవచ్చు హ్యాపీగా
అవును మనం ఒక హ్మ్ టూ అవర్స్ ముందలా కాల్ చేయాలంట వన్ అవర్ ముందలా వాళ్ళే వచ్చి మనం అన్ని రెడీగా ఉంచితే ఆ మనం మన ముందే అసలు చాలా నేను యాప్ కూడా చూసాను ఈ మధ్య నీట్గా చేసేసి వెళ్తున్నారు హాప్పీగా
అవును కదండి చాలా బెటర్ అట్లా ఇసలు ఇంక మనకు కొంచెం బయట ఫుడ్ తిన్నట్టు ఉంటుంది వాళ్ళు చాలా నీట్గా మన దగ్గరే మన కళ్ళ ము ఇస్తారు కదా నీట్ గా చేస్తారు
హ్మ్ మనము టైర్డ్ అవ్వము ఫంక్షన్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫుడ్ కూడా
అవునండి ఇంతకు ముందు ఎలా ఉం ఇది ఏదన్నా ఇంట్లో అకేషన్ ఫంక్షన్ ఉందంటే ఇంకా మనం ఇప్పుడు గంటెలు, మూతలు అవి పట్టుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉండడము.
రెడీ అవ్వలేము.
అవును హ్యాపీగా ఎంజాయ్ చేయలేము. తిని
మళ్ళీ మనల్ని మధ్యలో హెల్ప్ కి రమ్మంటే ఈ పట్టు చీరలలోనూ లేపోతే డిజైనర్ శారీస్ లోనో ఉంటాం ఆ శారీస్ అన్నా పాడైపోతాయి, లేకపోతే వంట అన్నా పాడై
అంతే అంతే అంతే ఎటో సరిగా కాన్సన్ట్రేషన్ చెయలేము మనము, పార్టీని కూడా సరిగ ఎంజాయ్ చేయలేము.
అవును ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నరనుకోండి ఇంకా వాళ్ళ పని అయితే అంతే ఇంకా పాపం.
అవునండి అవును అసలు ఆ పార్టీస్ చేసుకోకపోవడమే బెటర్ అం తది చిన్న పిల్లలు ఉంటై, మనము అదే స్టేజ్ నుండి వచ్చాం కద దా పిల్లలతో ఏది ఎంజాయ్ చేయలేం, వాళ్ళు కొంత ఎదిగిన తర్వాతనే మనకు కొంచం రిలీఫ్.
అవును మీరు ఇంట్లో ఏదైనా మొక్కలు పెంచుతారా అండి మరి?
నేను మొక్ క్కలు పెంచడానికి ట్రై చేసా చాలా సార్లు, కొంచెం మాకు వెంటిలేషన్ సన్ లైట్ సరిగా రావట్ ట్లేదండి ఇక్కడ, అయితే సరిగ్ గా అవి ఎదగట్లేదు మొక్కలు, సన్లైట్ సరిగా పడక మీరి ఇంకా చాలా బాగా గార్డెనింగ్ చేస్ తరనుకుంటా.
ఆ నాకు ఇష్టమే అండి, కొంచెం పెట్టా అప్పటికి కొన్ని పెట్టాను ఇక్కడ కూడా అంతే అపార్ట్మెంట్స్ అయ్యేసరికి సరిగ్గా వెళ్తురు రాదు. కొన్ని కొన్ని బాం టే కొన్ని కొన్ని పోతుంటాయి ఇంకా అవి మొక్కలు చనిపోయినప్పుడు చాలా బాగా ఏస్తది.
అవునండి ఎంత కష్ ష్టబడి పెడతాం కదా అవి పెరిగి అద్ ఆ ఫ్లవర్స్ కు కూరగాయలు కావచ్ చూ ఫ్లవర్స్ ఏమన్నా కాయలిస్తే ఎంత హ్యాపీగా అవును అది పెట్టిన కష్టం అంతా మర్చిపోతాం ఎక్కడెక్కడో తీసుకొచ్చి మట్టిని తే కొనుక్కొచ్చుకొని అవన్నీ చేసిన కష్టం అంతా మర్చిపోతాము. అవి కోసుకొని వండి తినగా ఆ ఎంత హ్యాపీగా అనిపిస్
టేస్టీగా ఆ మనం మందులు కూడా వెయ్యాం కద్ వ ఎరువులు అట్లాంటివి సో మంచి టేస్టీ గా వస్
అవును ఇంకా ఆర్గానిక్ కదా మంచి ఉంటై టేస్టీ టమాటాలు రెండు కోసుకొని కర్రీలో వేసుకున్నా ఎంత బాగుంటాయో మీ చ్చిగాని టొమాటోస్, అవును అవునవును ఏస్తారా అండి మీరు కూరగాయలు?
ఆ అమ్మ వేస్తారు, నాకు ఇక్కడ ప్లేస్ లేదు మాకు ఒకటే బాల్కనీ, ఉమ్ ఇంటి ముందు పెంచుకుంటా కొన్ని కానీ ఎక్కువ పెంచుకొని ఇవ్వరనమాట ఇది సొసైటీ కదా. తో ఒప్పుకోరు కొన్ని మనీ ప్లాంట్స్, తమలపాకు చెట్టు, వామాకు అలాంటి పెట్ కున్నా ఇంటు
ఇగ మనకు అవి కొంచెం ఎసెన్షియల్ అనుకున్నవి మాత్రం పెట్టుకున్నట్టున్నారు.
అంతే కొంచెం లుక్ బాగుంటది, కొంచెం మనకు ఆక్సిజన్ పరంగా ఏదైన్న ఒక రెండు మూడు మొక్కలు ఉండాలనే ఇంకా అలా.
అవునవును.
ఇంకా ఆకూరలు పెట్టుకున్నాను, కానీ కొన్ని చని ఉయండి ఇప్పుడు ఓన్లీ పుదీనా కొత్తిమీరే ఉంది
ఆహా అదే అండి కొంచెం వాటికి కూడా సన్ లైట్ ఉంటే ఆమెంత దాక కూడా మనం అప్పటికప్పుడు కోసి కర్రీలో వేసుకుంటే ఎంతా ఎంత టేస్ట్ వస్తుందో మెంతాకుతో
అవును మనం మెంతాకుని ఇలాగ చేయొచ్చండి అంటే జనరల్ గా మేతి అని కసురి మేతి అని దొరుకుతు తుంది కదా మన షాప్ లో దాని బదులు మనం దాని బదులు మనము ఏం టంటే పెద్ద మంతి ఉంటది కదా అది తెచ్చుకొని ఒక కట్ట లేదంటే రెండు కట్టలు అలా తెచ్చుకొని బాగా ఆ వేర్ల వరకు కట్ చేసుకొని ఆ బాగా కడుక్కోవాలన్నమాట ఆకుని కడిగాక బాగా డ్రై చేసుకోవాలి
హ్మ్
బాగా డ్రై అనమాట ఇంక ఎండలో పెట్టేయాలి వరుసగా ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఈ ఎండలక అయితే ఒక టూ డేస్ చాలా అస్ ఇంకా మనకు ఇట్లా ఇట్లాంటే పొడి పొడి వస్తుంది అనమాట కొంతమంది ఏమో కాడల తోటే కట్ చేస్తారు కొంతమంది ఓన్లీ ఆకలుస్తారనమాట
మ్మ్ హ్మ్ దాన్ని ఇప్పుడు మనం కసూరి మేతి టైప్ లో యూజ్ చేసు
ఆ యాక్చువల్ గా ఇదే కసూరి మేతి వాళ్ళు ఇంకా ప్రాసెస్డ్ ఎక్కుడేసి ఉండడానికి అవి ఇవి కలుపుతారు కదా ఇది మనం ఎప్పటికప్పుడు ఆ అయిపోయేటప్పుడుకి అయిపోయేటప్పుడుకి తెచ్చుకొని రెడీ చేసుకుంటుంటే మనం ఏ గ్రవీ కర్రీలో వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది
అవునండి ఇంకా నాన్ వెజ్ లో కూడా బాగుంటుంది కదా
ఆ చికెన్ మ చికెన్ లో లాస్ట్ లో కొం కొంచెం ధనియాల పొడి ఇవన్నీ మసాలాస్ వేస్తాం కదా అప్పుడే ఇది కూడా కొంచెం వేసుకుంటే బాగుంట చికెన్ మటన్ ఫిష్ మ్మ్ ఆ ట్రై చెయండి ఇది యాక్చువల్గా కసూరి మేతి అంటే చేసేది మెంతితో
మెంతితో అదే
సో మనం అదేదో ఇలా మనమే తెచ్చుకొని చేసుకుంటే అప్పుడ
అవును అవును అవును వాళ్ళ ఎక్కువ డేస్ ఏమో ఉండడానికి అన్ని చేస్తా ఉంటారు అందులో ఏమేమి యాడ్ చేస్తారో అవి కొంచెం హెల్త్ కి బాగుండదు ఇల చేసుకోవడం బెటర్ అయితే నేను ట్రై చెస్
మ్మ్ ట్రై చెయండి బాగుంటది మ మళ్ళీ మనం అది ఫ్రిజ్ లో స్టోరేజ్ చేసుకుంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ ఈసీగా వస్తది రెండు కట్టలు అయితే మేము నలుగురమే ఉంటాము సో చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తది చాలా టేస్టీగా ఉంటుందిండి మీరు ఏ కర్రీలో యాడ్ చేసుకున్నా మంచి ఇక మీ గ్రేవీ కూడా కలిసి వస్తది
అదే అదే అంటే దాన్ని బాగా ఆర పెట్టి నాకు అదే
చేత్తో అనేయడమే ఇంకా మీరు ఆ నలపడమే ఆ నలపడమే మీరు కదలతోటి వేసుకుంటే కొంచెం అంతా అవ్వదు సో మీరు కదల్తో కాకుం కుండా ఆకుల్లాగా తుంచేసుకోండి ఇంకా చిన్న మీద అయితే ఇంకా బెటర్ అండి
మ్మ్ మ్మ్ చిన్న మెంతి అయితే ఇంకా కాడులు కూడా యూజ్ అవుతాయి కదా
కా అవిపల్ ట కాబట్టి కాడలు కూడా యూజ్ అవుతాయి హ్మ్ పెద్ద మంతకి కాడలు లావు ఉండేసరికి మనకు నలపడానికి రాదు అక్కడక్కడ అట్లాగే ఉంటాయి
అదే అదే ఒక రెండు కట్టలు చేసేసుకుంటే వన్ టూ మంత్స్ ఈజీగా వస్తాయి ట్రై చేస్తాను తప్పకు తకుండా ఈ టిప్ కూడా చాలా బాగుంది
ఫిష్ కర్రీలో మీరు వేసుకుంటారు కదా ఫిష్ కర్రీ చేస్తాం కద అప్పుడు ఎట్లాగో మెంతి పొడి వేయాల్సిందే మనం సో కొంచం ఇది వేస్తే గ్రేవి కి గ్రేవి వస్తుంది టేస్ట్ కి టేస్ట్ వస్తు ది మంచిగా హైజిన్ ఆ ఇంట్లోనే ఆర్గానిక్ గా
అవునవును ఇలా ఇంట్లో చేసుకున్నవి చాలా బెటర్ అండి ఏ ఐటెం కూడా బయట తీసుకునేలా లేదు ఇప్పుడు
అవునండి అంటే అన్ని కల్తీ లేదంటే అన్ని మ మందులు వేసి ఎకువ రోజులు ఉండడానికి కెమికల్స్ ఎక్కువ రోజులు వేస్తారు ఉండడం కోసం ఇవి ఇవన్నీ తిని మళ్ళీ మే డికల్ షాపుకెళ్ళి ఆ మళ్ళీ ఆవి తినాలి ఆ ఆ ఈ బాధ కంటే కొంచం మనమే ఇంట్లో ట్రై చేస్త టుంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని కటింగ్ లో ఒకరం సో వర్క్ షేర్ చేసుకుంటే పనులు అన్ని అన్ని తినొచ్చు హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఇది కూడా కాదు బోర్ కొడుతుందంటే ఆ యాప్ లో కుక్ కుక్స్ న
అవునవును మనం ఇలా ఫస్ట్ ట్రై చేసాక ఇంకా కొన్ని రోజులకి ఎప్పటికైనా బోరే వస్తుంది అలాంటప్పుడు ఒకసారి అట్లా చెఫ్నీ సెలెక్ట్ చేసుకొని చేసుకో ఓకే అండి మంచి టిప్ చెప్పారు థ్యాంక్ యూ
ఓకే అండి థ్యాంక్ యూ బాయ్